హలో
వినిపిస్తుందా అండి చెప్పండి
మీరే చెప్పాలండి ఏమి లేదండి తిన్నార
నేను పులిహోర తిన్నానండి
ఓ బాగుంద అండి పులిహర
ఆ పర్లేదు బ్యాంగో వచ్చింది
బానే బాగానే కలిపారండి పులిహోర
నేను కలపానండి పీజీలో వాళ్ళు కలుపుతారు
అదే అండి పీజీ వాళ్ళని అడుగుతున్నా బాగా కలిపారనీ
అంత అంత టేస్ట్ లేదండి
అయితే వాళ్ళు కలపడం రాదేమో అండి
మీకు బాగానే వచ్చినట్టుంది కదండి కలపడం
లేదండి నేను ఎప్పుడు వంటలు ట్రై చేయలేదు
అవునా వంటలు చేస్తే మీకే కొంచెం యూజ్ అవుతుంది కదండి ఫ్యూచర్కి కూడా
అంటే మా అమ్మ ఇప్పుడు నన్ను ట్రై చేయమని చెప్పలేదండి
అవునా
అవునండి అందుకని నేను ఎప్పుడూ ట్రై చేయలే
ఇంకేంటండి
ఫుడ్ తిన్నాలి ఆ అండి
మీ వాయిస్ స్లో వస్తుందండి
అలా ఏం లేదండి నార్మల్ గానే మాట్లాడుకున్నా
ఇప్పుడు ఓకేనండి
ఉ ఇంకేంటి
చెప్పాలండి
పులిహోర తిన్నా అన్నారు బాలేదు అంటున్నారు
మీ లైఫ్ లో ఫేవరెట్ పర్సన్ నేను ఎప్పుడూ మీట్ అవ్వలేదు అని అనుకున్న పర్సన్ ఎవరనా ఉన్నారా అండి
ఫేవరెట్ పర్సన్ మీట్ అవ్వపోవడం ఎలా అండి చెప్పండి
అంటే ఆ నా లైఫ్ లోకి ఆ దేవుడే వీళ్ళని పంపించాడు ఆ వీళ్ళుంటే ఇంకా నాకు లైఫ్ హ్యాపీగా ఉంటుంది
హు
అనే ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ లేదంటే
ఉన్నారండి వాళ్ళ వాళ్ళతో మాట్లాడుతా ఉంటారు డైలీ చెస్తా ఉంటా
ఉ
డైలీ కాల్ చేసి మాట్లాడుతూ ఉంటా
ఆ
ఇంపార్టెంట్ పర్స్ అయినప్పుడుళ్ళ టైమ్ ఇవ్వి లేను
ఎ ఏంటండి
ఇంపార్టెంట్ పర్సెంటేజ్ కొత్త అయినప్పుు టైమ్ ఇవ్వాలేదు అండి కాల్ చేసి మాట్లాడడం
నిజమే అండి
ఇంపార్టెంట్ పర్సన్ అయినప్పుడు ఇంపార్టెంట్ గా చూసుకోవాలి కదా
అలాంటి వ్యక్తిలో మీరు ఎలా అంటే ఏ దృశ్యాన్ని ఆ అంటే ఎలాంటి వాళ్ళు అని మీరు వాళ్ళు నాకు కరెక్ట్ అని చెప్పేసి మీ మీరు ఎలా ఫీల్ అయ్యారండి
అంటే వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మనం మనలాగా ఉంటాం మనలాగా బిహేవ్ చేస్తాం మన వాళ్ళలోనే మనం ఫీల్ అవుతాం
ఉ
అలా అన్న వాళ్ళని మన వాళ్ళని మనం
ఓకే అంటే మీరు ఇందాక అన్నారు కదండి
జువందన్
మాట్లాడతాను
అవు అండి
సో వాళ్ళలో మీకు ఏమి ఇష్టమై మాట్లాడుతున్నారండి
అంటే వాళ్ళు ఎలా ఉంటారని కాదండి వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎలా ఉన్నా కూడా మనకు నచ్చుతనే నచ్చుతుది కదండి మన వాళ్ళయి
కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో అవే ప్రాబ్లమాటిక్ అవుతుంది కదండి
అలా ఏం లేదండి మనం ఏ బ్ర్రాహ్మణకైనా మన వాల్ అని మనం
నచ్చినట్టు నువ్వు ఉంటావు సో నా
అలై అలా ఏం లేదండి మనవాళ్ళు అనుకున్నాను అనుకున్నా ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఉన్నా మనం మన వాళ్ళని మనం చూసుకుంటాము కదా
వాళ్ళు ఎలాంటి తప్పు చేసినా యాక్సెప్ట్ చేస్తారా అండి
ఆ చేస్తామండి ఎందుకంటే మనవాళ్ళు కదా
ఏంటండి
మనవాళ్ళు కదండి
ఎంత మనవాళ్ళు అనుకున్నా కూడా అలా తప్పు చేసిన వాళ్ళని అక్సెప్ట్ చేస్తే వాళ్ళు ప్రతిసారి తప్పు చేస్తూనే ఉంటారు కదండి
అంటే చెప్పు ఫస్ట్ ఒకసారి చెప్తాము మళ్ళీ రిపీట్ చేస్తే ఒ రెండు దెబ్బలు ఎస్తాం
ఏంటండియా
అంటే ఫస్ట్ ఒకసారి చెప్తాం
ఉ
మరి అలాగ చేస్తే చూస్తాం ఒకసారి చెప్పి చూస్తాం లేదంటే సర్లే వీళ్ళు అలాగే చేస్తారు కదా మనం ఏం చేస్తామని చెప్పి ఊరిక అయిపోతాం
అయ్యో మీరెంత మంచి వాళ్ళండి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నానండి ఇంత మంచి వాళ్ళ అండి మీరు
ఇందులో ఉంటది మనవాళ్ళు కదా
ఇంకేంటండి
ఏం లేదండి మీరే చెప్పాలి
చెప్పాలండి
మీకలా అలాంటి ఇబ్బంది పర్సన్ ఎవరైనా ఉన్నారా
నాకనల్ ప్రతి పర్సన్ చెత్త పర్సన్స్ ఏయింటి అయ్యారండి
అవునండి ఏమేండి అవి
వాడుకొని వదిలేసే పర్సన్స్ అయి ఉంటారండి
మీకెవరు మంచి పర్సన్ తగలేదండి
ఉన్నారండి నా ఫ్రెండ్ ఉన్నారు
ఉ
తాను కూడా మనిషి అంటే బాగా అంటే క్యాజువల్ గా ఉంటారు బాగా మాట్లాడతారు ఏదైనా తప్పున్నా చెప్తారు
ఉమ్
హలో
ఆ అండి
ఆ చెప్పండి మీరు ఏం రిప్లై ఇవ్వకోకుంటే ఉన్నారా లేదా అనేది నాక్
అంటే మీరు చెప్తున్నారు గదా మీ ఫ్రెండ్ గురించి అందుకు వింటున్న ఇలా గుడా ఉంటారా అని
అవునండి
అంటే ఈ జనరేషన్ లో అలా ఉండడం కష్టం కదండి
అవునండి అది కూడా నిజమే కానీ ఊమ్ నిజంగానే వాళ్ళ అమ్మ నాన్నకీ ధనం పెట్టొచ్చండి కాళ్ళకి అంత మంచి వాళ్ళండి అంటే ఈజ్ ఇలాంటి జనరేషన్ లో అలాంటి పర్సన్ కి బర్త్ ఇచ్చారు కదండి
ఆ
అవునండి
అంటే ఉండారు ఉంటారండి అలా కూడా కొంతంది అందర్ అలాగంటే కష్ అం గదా
అ నిజమే అండి
మీరు కొంతమంది ఉంటారలాగా అందరు అలా అంటే కష్టం
అవునండి నిజమే అండి
మీరు ఏ విధంగా ఫీల్ అయితరండి ఆ వ్యక్తి మీ దగ్గర ఉన్నది
ఇంకేంటండి
ఏం లేవండి చెప్పాలి మీరే
అవునా
డే మీకు నార్మల్గా ఇలాంటి హాబీస్ ఉంటాయండి అంటే డ్యాన్సింగ్
నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అండి
ఎప్పనా చేసారండి అంటే ఇలాంటి టైమ్స్
అంటే నేను ఇంట్లో ఇంట్లో జేస్తానండి
అవునా హో చాలా గ్రేట్ అండి హోమ్ డ్యాన్సరా
ఆ బాత్రూమ్ డ్యాన్సర్ హోమ్ డ్యాన్సర్ బాత్రూమ్ సింగర్
ఓ గ్రేటన్
న్నీ అన్ని క్వాలిటీస్ ఉన్నాయండి
అవునా అండి చాలా గ్రేట్ అం
ఏంటండి
అలాంటి బాబీస్ పై చాలా అరుదుగా ఉంటాయండి ఎవరికైనా
అవునా అండి
అవున
ఇంకేంటండి
చెప్పాలి మీరు అలాంటి హ్యాబిట్స్ బాగా ఉన్నట్టున్నాయి మీకు
అవునండి అది కూడా నిజమే అండి ఆ ఇంకొకట్ ఏంటంటే నాకు గిటార్ ప్లే చేయడం అంటే చాలా ఇష్టం అండి కనీ ఇప్పుడు వరకు నేను అ గిటార్ నేర్చుకోడానికెళ్ళలేదండి ఇంట్లో వాళ్ళు ప్రోహత్య హిత్య లేదండి
ఆ కండి అలా ఒకసారి అడిగి చూడాల్సి
ఇనూ బట్ వాళ్ ఎప్పుడుూ యాక్సెప్ట్ చేయలేదు
అవునా
నార్మల్ అయిపోయానండి
ఓ మీరు ఫ్యూచర్లో ఖచ్చితంగా ట్రై చేయచ్చు అనుకుంటున్నాండి అంటే వచ్చే వాళ్ళన్నా ట్రై చేయిస్తారు మా
అంటే మనకు వచ్చే పర్సన్స్ బట్టి ఉంటారు కదండి
అంటే వాళ్ళు కూడా ట్రై చేయ చేయిస్తారు అండి మిమ్మల్ని అంటే
ఉ ఇంకొకటి ఏంటంటే లైఫ్ లో అన్ని మనకు నచ్చినట్గా ఉండదు కదండి మూవ్ ఆన్ అవ్వాలి అంటే కొన్ని సాక్రిఫైసెస్ కూడా ఉంటాయి కదండి
అంటే అనుకున్న వాళ్ళు వస్తే ఖచ్చితంగా అనుకు అనుకున్న అవుతాయి కదా
నిజమే అండి అది కూడా
ఇంకేంటండి
ఏం లేదండి మీరే తిన్నా అన్నారు
ఆ మీరు కూడా సేమ్ నాలాగనె మీ లైఫ్ లో ఏమైనా సాక్రిఫైసెస్ చేసారా అండి మీకు ఇష్టమైన వాటి కోసం
నేను నేను సాటిఫైజ్ అంటూ ఏం చేయను ఎందుకంటే మనకిప్పుడు ఏవి హోప్స్ ఉండవు
ఆ
ఆశలేము ఉండవు అంటే అ సమయాన్ని బట్టి కాలాన్ని గడుపుతు వెళ్ళిపోవడమె
అది కూడా నిజమే అండి కానీ ఒక్కటి కూడా మీ లైఫ్ లో సాక్రిఫైస్ చేయలేదా అండి
నేను ఎప్పుడు అలాంటి ఆశలే పెట్టుకోనండి అలాంటప్పుడు మనం ఆ సాగ్రిఫేస్ బెస్ట్ అండీ
అవునా అండి మీరు సింపుల్ పర్సన్ అండి బాగా ఆలోచిస్తున్నారు హోప్స్ పెట్టుకుంటే మనమే బాధపడతామని ఆలోచిస్తున్నారు
ఆ అండి అంతే కదండి ముందుగా ఏది అనుకోకూడదు కదండి
అవునండి నిజమే అండి
సరే అండి బాయ్
ఓకే అండి బాయ్ అండి